ఆ వినిపిస్తుం ఆ వినిపిస్తుంది బ్రో మీకు
ఆ ఇనిపిస్తాంది ఇనిపిస్తాంది
ఉమ్
అదే ఇంత ముందు ఎక్కడ మాట్లాడుతాన్నామంటే అది,
మనము కరెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం
ఆహా కరెంట్ కరెంట్ కరెంట్ గురించి కరెక్ట్ మా ఊర్లో ఇది ఒకసారి ఒక ఆమె నీళ్లు వాటర్ అది ఉంటది కదా మనకు వాటర్ హీట హీటర్ హీటర్ పెట్టేసి వెళ్లింది హీటర్ పెట్టేసి చాలా హాట్ హాట్ గా ఉన్నాయి ఆమె పని చేసుకుంటా ఉందన్నమాట పని చేసుకుంటా ఉంటే వాళ్ళ కొడుకు వచ్చేసి చేయి పెట్టేశాడు
ఆపేశారా హీటరు హీటర్ ఆఫ్ చేయలేదా ఆన్ లోనే ఉనింది
ఆన్ లోనే ఉన్నట్టుంది
ఆ
వాళ్ళ కొడుకు చిన్న పిల్లోడు అన్నమాట వచ్చి టచ్ చేసేసినట్టు న్నాడు అది కాలిపోయి యింది అంటే షాక్ కొట్టి ప్రాణానికి ప్రమాదం లేదు
మొత్తం బాడీ బాడీ కాలింది
ఆ బాడీకి టచ్చేసింది చేయిబట్టి అట్న్నాడు
అయ్యో
ఉపేంద్ర కూడా అంటే ఆ సినిమా లే ఏదో ఉంటదిలేండి కరెక్టే హ్మ్
సో శ్రీరామనవమి వస్తుంది కదా మీ ఊర్లో ఉన్నారా రాముూరు వా
ఆ అవునవును మాఊరు లో నేను చిన్నప్పటి నుంచి మేము మా ఊర్లో ఇది శ్రీరామనమి ఫెస్టివల్ చేస్తారు నైన్ డేస్ చేస్తారు
శ్రీరామనవమి ఉత్సవాలు అనేది లెవెన్ డేస్ ఆ నైన్ డేస్ అ బ్రో
మా ఊళ్ళో నై మా ఊళ్ళో నైన్ డేస్ చేస్తారు
అంటే ఎప్పుడు శ్రీరామనవమి నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్
ఆ రోజు నుంచి స్ట ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు
ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి తొమ్మిది రోజుల వరకు చేస్తార అనమాట
అవునవును అవును అవును అవునువును తొమ్మిది అందులో మాది పట్టాభిషేకం వస్తుంది
ఆహా
అది చాలా అదే ఆ ఉత్సవాలు బా చేస్తారు గానీ వీళ్ళేంటంటే అంటే ఆ అంటే శ్రీరామనవమికంత ఇక నిష్టగా ఉండాలి కదా వీళ్ళు ఉండరు వీళ్ళేదో బ్యాండ్ మేళం ను పెట్టుకొని ఆ తాగేసి అంతా ఆడుకుంటా పోతారు సో నాకు ఇష్టముండదనమాట అలాగా
ఆ భక్తి అంటే భక్తిని మాత్రమే చూపించాలి అదంతా మళ్ళీ డ్రింకింగ్ అంతా ఉండకూడ దు కదా
ఉ డ్యాన్సింగ్ ఇదే అనమాట వాళ్ళకి సో అందుకని నాకు పెద్దగా నేను వెళ్ళను సో అలాగనమాట
మా ఊర్లో రామూలు రాముడు లేరు కాని బయట ఎక్కడో ఉన్నారు తిరుపతిలో ఎక్కడ ఉన్నారు దూరంగా మాకు
ఆ
మా సరౌండింగ్ లో అయితే లేదు చూడాలి ఎరు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది
ఆహాహ ఒంటిమిట్ట ఎందుకు తెల్వదు నాకు కడప కడప దగ్గర
ఆ అక్కడ చాలా బా చేస్తారని చెప్పేసి విన్నాను సో అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాము
ఆహహ ఓకే ఓకే వెరి గుడ్ ఆ సూపర్
మరి చూసుకొని వద్దాము ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు నా చిన్నప్పుడెప్పుడో మా పల్లెటూరులో ఆ విధంగా చేసి డే వాళ్ళనమాట నైన్ డేస్, ఉబయవాళ్ళు అనేసి గు గుళ్ళు అవన్నీ ఏదో కాదై సంథింగ్ కొంచెం పూజ చేసి కథ చెప్పి, ఆ కోలాటాలు కూడా వేస్తార్ మీకు ఐడియా ఉందా
నా నేను నేను వేస్తాను నేను చిన్నప్పటి నుంచి వేసేవాన్ని కోలాటం నేను కూడా వేస్తాను
ఆ మీరు అంటే స్కూల్ డేస్ లో
ఆ ఎగ్జాక్ట్లీ స్కూల్ డేస్ లో అవునవును స్కూల్ డేస్ లో చిన్నప్పనుంచి మాకు మా పెదనాన్న కొడుకు మా అన్న అవుతాడు, మా అన్న నేర్పిచ్చేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి నాకది నేర్పిచ్చి నే స్కూలో కూడా ఈ కోలాటం వేసేవాళ్ళం, నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అప్పుడు చిన్నప్పుడు
ఓ
ఐదో క్లాస్ లోనే వచ్చింది నాకు ఫస్ట్ ప్రైస్
ఓకే సో చిన్నప్పటి నుంచి మీకు కోలాటం అంటే బాగా ఇష్టం అనమాట
ఆ బాగా ఇష్టము మేము చేసే వాళ్ళము సాంగ్స్ పడే వాళ్ళము అప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడు సో నేను కోలాటం వేసేది చూసి ఒక మేడం నన్ను పిల్ చి బాగేసావ్ నాన్న అనేసి ఫిఫ్త్ క్లాస్ లో తెలియదు గ చాలా చిన్నగా ఉండేవాడిని, చాలా బాగా పె త పెన్నిచ్చింది మేడము ఆ మేడం ఎవరో నాకు గుర్తు లేదు, ఐదో క్లాసు లో సో అలాగా కోలాటం అంటే కూడా ఇష్టం భాగా చేసేవాన్ని తర్వాత్
ఇక్కడ కూడా మా వీధిలో కూడా పిల్లలు కోలాటాలు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారనమాట
ఆహహా
ఇప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, జరుగుతాయి కదా, సో ప్రతి రోజు ఒక్కొక్క ఆ అలంకరణతో దేవుణ్ణి ఊరేగిస్తారన్నమాట అప్పుడు ఆయన వెనకాల వస్తా ఉంటే వీళ్ళందరూ ముందర కోలాటాలు వేసుకుంటూ, ఇట్లా వస్తూ ఉంటారు వెనకాల అన్ దేవుడు వస్తూ ఉం
ఓకే ఓకే ఓకే దేవుడు ముందు ఆడుతూ ఉం
ఆ దేవుడు ముందు కొలాటాలు వేసుకుంటూ వస్తూ ఉంటారనమాట వీధుల్లో ఓ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, బాగుంటుంది కొంచెం ఉమ్ అలా మనము మన ఊర్లో అక్కడ పల్లెటూర్లో అయితే బాగుంటుంది బట్ ఆ ఎక్కడో చేస్తారు కద్ ద డైలీ వెళ్ళడం కుదరదు మనకు కొంచెం కష్టం ఉంటుంది మన సరౌండింగ్ లో ఎక్కడన్నా చేసినా కూడా వెళ్ళి చూ చూడొచ్చు
అవును, కరెక్ట్ మేము మేమక్కడ మా ఊర్లో మా అన్న వాళ్ళు వేపిస్తారు కోలాటము
ఆహా
ఆ మా పెదనాన్న కొడుకే
ఓకే మీరు ఓన్ గా చేపిస్తారా పిల్లలందరినీ ఫోన్
వాళ్ళు ఈ అన్న యాక్చువలీ, ఇక్కడ మా సరౌండింగ్ విలేజెస్ లో మా అన్నని వాళ్ళు చెప్ త అన్నమాట గురువు అంటే గురు గురువు గారు గురువు గారని అని వాళ్ళు పిలిపించుకుంటారు అన్నమాట ప్రతి ఊర్లో మోస్ట్లీ పిలిపిచ్చుకొని ఆయన్ని కొలా నేర్పిచ్చమని చెప్తారు నేర్పిస్తరనమాట అలాగా కొన్ని మా చుట్టుపక్కల ప్లేసెస్లో నేర్పిస్తడానమాట మా అన్న నేర్పిచ్చి వాళ్ళకి చాలా బాగా చేస్తారు నీకు వీడియోస్ తర్వాత షేర్ చేస్తాను
ఓకే ఓకే
ఉన్నాయి ఉన్నాయి చాలా బాగా చాలా వాటలు కూడా తీసుకున్నాడు మా అన్న అనమాట
ఆహా ఓకే డన్
వస్త నేను మాకు వీడియోస్ ఉంటాయి నేను షేర్ చేస్తాను మీకు తర్వాత
ఆ షూర్ షూర్ తప్పకుండా
తర్వాత ఇక్కడ అంతే ఇప్పుడు ఏంటంటే భక్తి లేకపోయినా ఇద ఉంటారు కదా ఆర్టిస్ట్లు అంటారు కదా ఆర్టిస్ట్ లాగా అందరికి కోలాటం వేయడము పాటలు పాడము డ్యాన్సులు వేయడ అన్ని తెలుసు
ఆ సింగింగ్ కూడా ఉందా ఇ పాటలు పాడటము హమ్ హమ్
పర్వాలేదు మాకు చిన్నప్పుడు మేము మా నాన్నగారు అదే ఇదే ఉభయాలు వచ్చినప్పుడు మేము అది అంటారు దాన్ని భజనేసే వాళ్ళం భజనా
ఆ భజనా అంటే కోలాటమే కదా
పాటుమే కోలాటాలు లేకుండా కూడా భజన వేస్తార అనమాట ఆ చే ఇట్లో వేసేది ఒకటి చెక్క భజన అది కాదు అది కాదు అది కాదు మత్ చేత్తులు ఏం ఉండదు మామూలుగా డాన్స్ లగా అది మీకు పెట్టాలేమో భజన వేస్తారు చేతులు ఆడుత చేతులు జస్ట్ అలా ఆడి డన్స్ లాగ ఉంటది కొంచెం ఫార్మల్ గా బాగుంటుంది చూడానికి బయట బయట సినిమాల్లో డ్యాన్స్ కాకుండా నార్ ఫార్మల్గాది ఫార్మల్గా దేవుడి కోసం వేసినట్టు బా చాలా బాగుంటుది ఆ ఫార్మల్ గా ఉంటుంది
ఆ అది ఇప్పుడు ఉత్వాలు అప్పుడే వేస్తారా లేదా నార్మల్ గా కూడా వేస్తూ ఉంటారా
ఆహాహా ఏంధి
నా అంటే ఎప్పుడైనా ఉత్సవాలు జరిగినప్పుడే వేస్తారా లేకపోతే
ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రమే వేస్తారు అది ఎప్పుడంటేప్పుడు వీరు ఎప్పుడైనా నేర్పించుకునే వాళ్ళు నేర్చుకునేటప్పుడు వేస్తారు మళ్ళీ వచ్చి వాళ్ళప్పుడు వేస్తారు మధ్యలో ఏమి అలా వయరనమాట డైలీ ఏమి వయదు
ఆ ఓకే ప్రాక్టీస్ అనేది ఒక ఒక వన్ వీక్ నుంచి మొదలడుతుంది
అవునవును అవునవును అవును ప్రాక్టీస్ ఒక వన్ వీక్ ముందు నుంచి చేసుకుంటారు వాళ్ళు ఆ రోజుకి ఫెస్టివల్ రోజు ఇంకా బాస్తారనమాట
ఓకే ఓకే
సపరేట్ గా కాస్ట్యూమ్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి ఆ హేర్ స్టైల్ స్టై అంటరు కదా హెయిర్ స్టైల్ డ్రస్సింగ్ స్టైల్ అన్న వేరేగా ఉంటాయి అంటే ఫార్మల్ గా అన్ని కూడా కరెక్ట్ గా అంటే ఐ మీన్ ఆ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే డ్రెస్ స్టైల్ అనమాట
ఓహో డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ ఉంటుందిన్నమాట
కలర్ అయితే ఒకటే సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కుట్టించుకుంటారు అది కలర్ లో అదే స్టైలె ఐ మీన్ పెద్దోళ్ళయితే సారీ చిన్న వాళ్ళ చిన్న పిల్లలు అయితే అ అగ వాళ్ళు కావాల్సినటువంటి ఆ
ఈ కాస్ట్యూమ్స్ అన్ని మనమే తీసుకోవాలదా లేకపోతే వాళ్ళు ఇస్తారా
మనమే తెచ్చుకుంటాం మన కాస్ట్యూమ్స్ మన తెచ్చుకుంటాము అంట ఎవరు కాస్ట్యూస్ వాళ్ళ చూసుకుంటారు ఎవరు డెసింగ్ వాళ మీద
అంటే చెప్పేస్తార అనమాట ఫస్ట్ వాళ్ళ అనేది చెప్పేస్తారు దానికి తగ్గట్టు వీళ్ళు తీసుకుంట చడు
అవును అవును
ఓకే ఓకే
సో అలాగా అవన్నీ చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అనమాట బాగుంట
అవును బాగుంటాయి నా చిన్నతనంలో మా మామ వాళ్ళు వేసే వాళ్ళు అప్పుడు నాకు నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది గానీ బట్ ఎందుకో మా వాళ్ళు నేర్పించలేదు చూసి ఆనంద పడేదాన్ని అంతే మా మామ పైన సుప్పురేస్తారు ఉమ్ ఉమ్
అహా హాఅవును మా వొళ్ళు కూడా ఇస్తారన్నమాట
పల్లెటూరు కూడా చాలా బాగుంటుంది పీస్ ఆఫ్ మైండ్ అక్కడ గాలి కానివ్వండి
అహ్ ఇప్పుడు నేను అదే మా అవును కరెక్ట్ అవును ఇటువైపు నేను మా పైన ఇంటి మీద మా ఇల్లు మీద నుంచి ఉన్నాను మీ ద్ద మీద ఎక్కున్నాను చల్లగాలి ఎంత బాగా వస్తాందో సూపర్గా వస్తాంది మీ విలేజ్ లో మంచిగా గాలి వస్తుందంటే అబ్బా ఇటువైపు చూస్తే పొలాలు కనిపిస్తుంటాయి ఇటువైపు చూస్తుంటే ఇన్స్టిట్యూషన్స్ కనిపిస్తా ఉంటాయి వెనక వైపు చూస్తాండేమో మా పొలాలు కొండ కనిపిస్తది
అబ్బా ఇంకేముంది
టువోర్డ్స్ ఈస్ట్ చూస్తేనేమో రోడ్డు కనిపిస్తా ఉంటుంది బస్సెస్ పోతుంటాయి అటు ఆ ఈస్ట్
ఆ
నార్త్ వచ్చేసి పొలాలు వెస్ట్ వచ్చేసి మా పొలాలు ప్లస్ కొండ ఆహ్
బాగుంటుంద అన్నమాట మీ ఊరు పచ్చని పొలాలతో ఇన్స్టిట్యూట్స్తో తో మీరు
అవును సౌత్ వైపు చూ రం రండి వస్తవుర్లుండి వ తొందరలో వస్తు ండి ఇక్కడ నా నార్త్ సౌత్ వైపు చూస్తేనేమో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఈ టూ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండి మాకు ఉమ్ ఉమ్ ఉ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి సైన్స్ ఒకటి టెక్నాలజీ ఇంజనీరింగ్
ఆహా ఓకే అంటే జాబ్స్ కూడా చాలా ఈజీగా దొరికేదానికి
ఆహాహహా అది అందులో అందులో జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాలి బయట అటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో మనం జాబ్ చేయాలంటే మనం ఫారన్ లో చదువు ఉండాలి లే పెద్ద పెద్ద చాలా అంతకంటే పెద్ద ఇన్స్టుషన్లో చదివుంటే మాత్రం అందులో జాబు రాేయనికి ఛాన్స్ వస్తుంది అవును ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ లో జాబ్ చేయాలంటే దానికంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ లో నువ్వు చదివి ఉండాలి
దానికన్నా పెద్దది నేషన లోనే ఉండదు ఇంకా మనం ఇంకా అహ్ ఇంక దేంట్లో చదవాలి వఓల్డ్ వైజ్ చదవాలేమో అయితే
ఓల్డ్, ఓల్డ్ ఇన్ ూన్స్ ఉంటాయి కదా పాత ఇన్స్టిట్యూషన్స్ మన కంట్రీలో పాత ఉంటాయి కదా ఓల్డ్ ది చాలా ఫేమస్ అవిట్లో చదవాలి
హమ్
అహ్ ఢిల్లీ బాంబే ఇలాగా ఢిల్లీ, బాంబే, వెస్ట్ బెంగాల్ అటువంటి పెద్ద పెద్ద ఉంటాయి అక్కడ చదివితేనే ఇక్కడంటి దాంట్లో
ట్రీట్ చేయరు అవున అవునులేండి ఇంకా న నేషనల్ అంటున్నారు కాబట్టి ఇంకా మాత్రం ఉంటుంది కదా
అవునవునవును సరేలే అండి చూస్తాను మళ్ళ మాట్లాడతను